వినిపిస్తుందా అండి
ఉమ్ వినిపిస్తుందండి బాన్నారా?
ఆ బాన్నాను మీరు బాగున్నారా?
ఉమ్ బాగున్న
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇందాకే బట్టలు ఆరేసాము.
చీకట్లో ఆరేస్తారా
ఉమ్ వాషింగ్ కేసాము తొందరగా ఆరిపోతాయి కదా తొందరగా ఆరిపోతాయి
ఓహో
ఇంకా రేపు ఇంకా మాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎళ్ళాలనుకున్నాం.
అవునా
ఉమ్ మార్నింగే ఎళ్ళిపోతాం. ఉమ్ రేపు కాలేజ్ ఏం లేదు మాకు
ఆహ రేపు మంగళవారం బుధవారం కదా
కనీ మాకు కాలేజ్ లేదు, ప్రాజెక్ట్ వైవా ఒక్కటి ఉంది ఇంకా.
రేపే నా వైవా
లేదు ఇంకా షెడ్యూల్ చేయలేదు, మొన్నాళ్ళ అంటున్నారు.
అవునా
రేపు మా కాలేజీ లో సార్ వాళ్ళ వైఫ్ చనిపోయినారు.
అవును ఏదో పెట్టారు కదా, వేరే వాళ్ళు కూడా పెట్టారు నేను చూసాను అది.
ఉమ్ అందుకు ఆమ్ విజయ్ భాస్కర్ సౌద్ చౌధరీ వాళ్ళ వైఫ్
ఓహో
ఉహు
అవునవును
అవునండి అది కార్యక్రమం ఉంది రేపు సెలవు ఇచ్ ఇవ్వలేదు ఇం కా ఇంకా అది ఉంది కార్యక్రమం.
ఆహా
అందుకు ఇంకా ఉండదేమో అనుకుంటున్నాం వైవా
ఉహు మరి వైవా అంటే మీరు ముందుగానే పిపిటీ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ప్రజెంటేషన్ ఇవ్వనికి
ఉంది అంటే ఆల్రెడీ మేము మూడో రివ్యూకి ఇచ్చింటాం కదా అది ఉంది.
అదే సరిపోతుందా?
ఆ కానీ మాకు మేడం ఏం చెప్పారంటే అసలు పీపీటీ ఇవేం లేకుండా డైరెక్ట్ చెప్పేయాలంటా మేమే ఏం చేసామని ఎక్స్ప్లెయిన్ చేయాలంట
అట్లేం లేదు.
ఇప్పుడు చెప్తారు మాకు అన్నారు మేడం
ఆ లాస్ట్ లోనెట్లా వాళ్ళు ఒక పదినాళ్ళకు చెప్తారు మళ్ళీ అప్పుడప్పుడు చేయమంటారు దాని బదులు ముందే చేసి పెట్టుకోండి ఏదో ఒకటి వాళ్ళు అడిగినప్పుడు ఈజీగా ఆహా
మీకు ఉనిందా ఇట్లే
ఆ మాకు ఉన్నింది అయితే మాకు పీపిటి చేయమని ఉన్నారు ప్రజెంటేషన్ ఇవ్వనికి అంత దాంట్లో స్లైడ్స్ లో మనం చూపిస్తా అంటే వాళ్ళు అడుగుతారు వాళ్ళకి వచ్చిన డౌట్లని ఊరుకున్నామని చెప్తా అంటే వాళ్ళకైనా ఏం అర్ధం అయితాది చెప్తెనే కదా అయిన అది చేసిన ప్రాజెక్ట్ కి మళ్ళీ పెద్ద ఇంకా సోది అంత ఛార్జ్ పిట్నె చేసేది మీరు కూడా యూజ్ చేసారా దాన్ని
ఆ మొత్తం చార్జ్ పికి
ఆహా
ఇంకా క్లాడ్ అని ఒకటి వచ్చింది కొ
అవును అది అంతా కోడింగ్ కి బాగా వస్తుందంట కదా క్లాడ
మా వాళ్ళు కూడా యూజ్ చేస్తా ఉన్నారు దాన్ని
అవునా
మ్మ్
ఆహా ఏమో దానికంటే మమనాకు చాచి పిటినే నచ్చింది ఎందుకో
మ్మ్ ఇంకా ఏమ్ ఇవన్నీ లీ స్టాఫ్ టేబుల్స్ ఇవన్నీ అయితే అసలు వాళ్ళు చేయనేలేదు దానికి ఇచ్చేసినన్నారు మొత్తం అదే ఇచ్చేసింది
నేను కూడా అంతే అప్పుడు ఫస్ట్ ఒక ఫార్మాట్ చేసి దానికి పెట్టినాను మిగతావన్నీ అవే పెట్టేసింది ఇగా ఎవరు చేస్తారు ఆ వచ్చిన తర్వాత మనుషులకి ఏం పనే ఉండదు
ఇంకా మాకు మా ఫ్రెండ్స్ హెల్ప్ చేసినారు అనాలిసిస్ లో అందుకు
ఆహా మీరు ఏమ్ అనాలిసిస్ చేసినారండి
మేమ ఎస్పిఎస్ చేసాం డేటా అనాలసిస్ లో
ఆహా ఏవి యూజ్ చేశారు మీరు
రేషో అనాలసిస్ ఎస్పీఎస్ఎస్
ఆహా బాగానే అయిపోతుంది లే ఎస్పిఎస్ఎస్ కాబట్టి అన్ని డేటా ఎంటర్ చేస్తే కరెక్ట్ గా ఇచ్చేస్తార్ ఆన్సర్ దానికి అనాలిసిస్ రాయడమే కొంచెం అంతే తప్ప అదే హ ఎక్కడికి వెళ్ళలేద అండి
లేదులే ఈవినింగ్ అలా బయటికి వెళ్తామండి
ఆహా మీకు అక్కడ చల్లగా ఉందా
ఇప్పుడు క్లైమేట్ కొంచెం చేంజ్ అయ్యింది మార్నింగ్ అంతా ఎండగా ఉన్నింది ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది
అవునా మాకసల్ ఫుల్లు ఎండగా ఉందిక్కడ
ఇప్పుడు కొంచెం మారిపోయింది
రోజు వర్షం పడుతుందా అండి
లేదు నిన్న రోజు మార్చి రోజు అలా చినుకులు అప్పుడప్పుడు పడుతాంటే
ఆహా బాగుంట దేమోగా మీ క్లైమేట్
మ్మ్ బావుంట్
మళ్ళీ ఇక్కడికొస్తే అర్థమైతాది మీకు ఇక ఏమంటే వచ్చేస్తారు లే అండి ఒక నెల రోజులే గదా
ఇంకైపోతే ఈ వీక్ లో మేము కూడా మా ఇంటికెళ్ళిపోవాలి
ఈ వీక్లోనే అయిపోతుందండి కొంది కళాశాల
ఉమ్ మైపోతుంది
ఆహ మాకప్పుడు జులై లో అయితే ఉంది
మ్మ్
మీకు ఒక నెల ముందే అయిపోజేస్తున్నారు
ఇంకా ముందే అయిపోవాల్సింది లాగ్ చేసినారు ఎగ్జామ్స్ అందుకు
ఆహా మాకు జులై ఎయిటీన్త్ స్టార్ట్ చేసినారు అప్పుడు వైభ ట్వంటీ ఫైవ్ వరకు జరిగిందిన్నయి ట్వంటీ త్రీ వరకేమో
ఊహు
నాది ఫస్ట్ రోజు ఫస్ట్ నేనే మనిషిని స్టార్ట్ చేసిందిండి
చాలసేపు అడిగినారు గదా మిమ్మల్ని
గంటన్నరసేపు అడి పట్టినింది అ అందుకే సస్ మాత్రం బడద్దు బాబోయ్
పనన్లెండి
హ
కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వేసారు ప్యానెల్స్ ఇట్లా కానీ అక్కడ ఎగ్జామినేషన్ సెల్కు వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తారంట అంటే ఆ ప్యానెల్ లోనే మెంబర్స్ ని ముందుకి వెనక్కి
అట్లేం లేదే
ఏమో ఈరోజు చెప్నారు మా ఫ్రెండ్ అలానే అని
వాళ్ళసల్ వెనక్కి ముందుకి అట్లేం లేదు ఫస్ట్ మనం ఆడ కూర్చుంటాం గదా ఎవరు రడీగా ఉన్నారో వాళ్ళని పంపిస్తా ఉంటారు అసలు నా అది ఎప్పుడో లాస్ట్ లో ఉండలా అయినా నన్ను ఫస్ట్ ఎందుకు పంపించినారు ఇదే పబ్లికేషన్ ఉంటది గదా అది చాలా మంది చేయలేదు అప్పటికి నాది అయిపొయినింది అన్ని రెడీగా ఉనున్నాయ్ అందుకింగని నేను అన్ని రెడీగా సబ్మిట్ చేసినానని ఇంగ నువ్వెళ్ళండి మీరు అయిపొయింది గదా అని పంపిచారు నన్నప్పుడు
అంటే మేం పబ్లిష్ చేయలేదిప్పుడు ఏం కాదా
పంపీర్ లోపల్కి
ఉ
మ్మ్ మీకేం చెప్పలేదా వాళ్ళు
మాకు మా గైడ్ వాళ్ళేం జెప్పలేదు కానీ కోఆర్డినేటర్ రామెని చెప్తున్నారు పబ్లి చెయ్యండందర్
ఆ మషాలు పెద్ తే తలకైనొప్పి తెలుసా అప్పుడు అందుకే అందరినీ కూర్చబెట్టింది ఆ రోజు మాకైతే
ఊ ఊ
అప్పుడప్పుడు కూర్చొని అందరు పబ్లిష్ చేస్నారు, కొన్ని స్క్రీన్ గుడా ఉన్నాయంట జర్నల్స్ ఏవో నాకు అవి తెలి. లేదు కాని నేను జేసినవైతే డబ్బులే బడినుంది
ఎంత వడింది మీకు
వేయి రూపాయలు బడిందండి
ఊహు మా ఫ్రెండ్స్ కి కొందరికి
డివోయ్ ఉన్నదే పబ్లిష్ చేయాల్ మా గైడ్ అయితే నాకు అట్లే చెప్పినున్నారు
హూ
మీ చేసిన దానికి కనీసం యూస్ అన్న ఉంటాంది డివోయి ఉండేది చేస్తే, డివోయి లేనిదైతే అస్సల్. అదీ వి లేకుండా అయితేణ ఆరు వందల యాభై రూ
అవును సెవెన్ హండ్రెడ్ పడింది మా ఫ్రెండ్స్కి అది ఉన్నదయితే పదహైదు వందలు చూపిస్తాంది ఇప్పుడు
అవునా అంటే నా స్నేహితురాలు గూడా పాప చేసినింది
హలో హలో
హలో హలో
హలో ఆ వినిపిస్తుందండి
సిగ్నల్ లేదా మీకు
ఆ ఉందండి ఇప్పుడూ ఇంకో చోటికి ఎళ్ళా
ఉహు
కోతులు ఒచ్చాయ్ మాకు
అవునా
ఊహు
బా గలీజ్ చేసాయి ఆడంతా చెత్తబుట్ట ఉంటది
ఊ కింద పడేస్తయ్ ఇప్పుడు ఏద్ లేదు క్లీన్ చేసారు
ఊహు
ఉ క్లైమేట్ చేంజ్ అయింది ఇంకా నెట్వర్క్ రాట్లేదు సరిగా
ఆహ మాకు ఇక్కడ చాన ఎండగా ఉంది దాదాపు ఒక నలభై డిగ్రీలన్న ఉంటది
ఎండే లేదు అసలు ఇక్కడ కుండల మీద కనిపిస్తా ఉంది అక్కడక్కడ
ఊహు మీరు అయితే ఇంగ పబ్లిష్ ఏం చేయలేదా
లేద్ చేయలేదు ఏం చేస్తారో ఏమో చేయని వాళ్ళకి చాలా మంది చేయలేదు
ఆ రోజు చేపిస్తాది ఆమ
హూ
అప్పుడే కూర్చీ ఏసి డూకే బదులు ముందు చేసుకుంటే సరిపోతుంది గదా
ఊ అదే చేస్తాం
మాకైతే అందరితో చేపిచ్చింది నిన్న ఆమె లాస్ట్ లో గూడా అది ఉన్ టెనే లోపలికి పంపిచ్చినింది వైవ చెప్పనీకైనా నాకు తెలిసిన స్నేహితురాల్ది పదహైదు వందల్ కంటే ఎక్కువ పడిందిండి
మ్ హు
కొన్ని కొన్ని గైడ్లు ఏందంటే అందరు చేసిన దాంతోనే చేయొద్దంటారు అందుకే ఫస్ట్ మనమే ఏదోకటి ఎంచుకొని అందులో చేసేస్తే
ఈరోజు నైట్ డిసైడ్ చేసేస్తాం
హ్మ్ చూడండి ఉచితంగా కూడా ఉన్నాయి కొన్ని నాకు తెలీదవి అ వేరే పాప అనిండింది
అన్నారు చాలా మంది
మ్ హు మీరు దీని గురించి ఏదైనా యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేసి చూడండి
ఉమ్ సరే అండి ఓకే అండి ధన్యవాదములు
అప్పుడు క్లారిటీ వస్తది సరే అండి ఉంటానయితే
ఉమ్ సరే ఉమ్ సరే అండి